హలో
హలో
నమస్తే అండి
నమస్కారం అండి
ఈ రోజు మనం పండుగల గురించి తెలుసుకుందామండి.
ఓకే అండి
మన ఇ మే మేమైతే ఎక్కువగా సంక్రాంతి, ఉగాది, దసరా వినాయక చవితి ఇలాంటి పండగలన్నీ చాలా బాగా జరుపుకుంటామండి. మీ సైడ్ జరుపుకుంటారా అండి.
ఆ జరుపుకుంటామండి మా వైపు ఎక్కువగా మేమూ ఆ క్రిస్మస్ న్యూ ఇ ఇయరు అలా ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటాం అండి.
మీ సైడు బాగా ఎక్కువగా జరుపుకునే పండుగ ఏదండి.
దసరా అండి
దసరానా ఎలా జరుపుకుంటారండి మీరు.
మా సైడు దసరా తొమ్మిది రోజులు చేసుకుంటారండి నవరాత్రులూ దేవి దుర్గామాతను పెట్ ట్టేసీ మా పక్కనా ఆ పెట్టి పూజల్ చేసి వాటికి తొమ్మిది రోజులు తొమ్మిది ఆ నవ నవగ్రహాలను పెట్టి వాటికి పూజించి ఆ లాస్ట్ రోజు రావణుసురుడూ కూడా అది కూడా ఆ తయారు చేసుకొని వెళ్ళీ ఒక చోట రావణాసురుడిని కాల్చేసీ ఆ ఇలా విజయదశమి విజయవంతంగా చేసుకుంటాం అండి ఇటు సైడు.
మేం కూడా అంతేనండి ఇంకా దసరా పండగ అంట్ నే ఇంకా చిన్న పిల్లలు పెద్దల్తో అందరితో కలిసి జరుపుకునే పండగండి. ఇంకా ఆ రోజ అయితే మేము పొద్దున్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్తామండి కొత్ కొత్త బట్టల్ ధరించీ ఇంకా ఆ రోజు ఇంకా ఈ రకరకాల పిండి వంటలన్నీ చేస్తామండీ. ఉ కజ్జికాయల అంటా పోలిగలు భక్ష్యాలు ఇలాంటివన్నీ మేము చాలా వరకు చేస్తామండి మీ సైడ్ చేస్తారాండి
ఆ మా సైడ్ కజ్జికాయలు లాంటివి కాకుండా అండి మేము ఎక్కువ ఇటు దసరాకి మామూలుగా చెక్కలు ఇంకా ఆ సకినాలు అంటే సంక్రాంతికి చేస్తామండి మురుకులు గారే లు ఇంకా ఆ రోజు వడలు ఇంకా ఆ చాలా ఇంకా మేకా అవన్నీ కట్ చేస్కొ కట్ చేసుకొని పండుగ రోజు అయితే ఆ ఇక్కడ ఒక గ్రూప్ గా తయారవుతాం అం అండి గ్రూప్ గా తయారయి ఒక మేకని తీసుకొచ్చుకని అది అమ్మవారికి బలి ఇచ్చేసి ఆ గ్రూప్ లో అందరం ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబెర్స్ ఒక్కొక్కరికి కొంత కొంత మాంసం దాన్ని ఇట్లా తీసుకొని డివైడ్ చేసుకొని ఆ విధంగా ఫెస్టివల్ ని ఎంజాయ్ చేస్తామండి ఇటువైపు
అవునండి ఇంకా మేమైతే ఇంకా దసరా పండుగ ఇంకా చాలా బాగా జరుపుకుంటామండి ఇంకా మొదటి తొమ్మిది రోజులు దుర్గా దుర్గాదేవిని వివిధ అవతారాలలో అల అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తామండి ఇంకా ఇంకా చివరి రోజు అయితే ఇంకా అమ్మవారికి పూజలు చేసి దసరా వేడుకలతో బాగా ఘనంగా జరుపు కుంటామండి ఇంకా శ్రీరాముడు లంకాధిపతి అయిన రావణాసుుని వధించి విజయం సాధించిన ఆ రోజుని మనం విజయదశమి గా జరుపుకుంటాం కదా అండి
అవునండి
ఇంకా దుర్గాదేవి మహిషాసురున్ని అనే రాక్షసుని తొమ్మిది రాత్ యుద్ధం చేసి వధించి లో కాన్ని కాపాడిని విజయానికి గుర్తుగా ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటామండి
అవునండి
ఇంకా మనమైయితే ఇంకా చాలా మ్మ్ మ్మ్ బాగా జరుపుకుండే పండుగ అంటే ఇంకా దసరానే అండి ఇది చెడు మీదని మంచి వి సాధించ నా విజయానికి ప్రతీకగా భావిస్తామండి
అవునండి
ఇంకా మీరు ఇంకా ఏ పండగ బాగా జరు
ఆ ఎక్కువ మేము క్రిస్మస్ జరుపుకుంటాం అండి మాకు క్రిస్మస్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఎట్లా స్టార్ట్ అవుతుందండి ఆ రోజు మేము మార్నింగ్ లేసి తలస్నానాలు చేసుకుని ఇంకా ఆ చర్చ్ కెళ్ళేసి ప్రేయర్లు అలాది మొదలు పెడత మండి ప్రేయర్లు చేసుకునేసి ఆ మళ్ళీ చర్చి చర్చ్ మెంబర్స్ అంటే అంటే అందరు కుటుంబ సభ్యులతో వెళ్ళి మళ్ళీ చర్చి లో అందరినీ కలిసి ఫోర్ ఓ క్లాక్ టు ఫోర్ అంటే ఫోర్ కెళ్లమండి ఎగ్జాక్ట్లీ ఫోర్ టు ఫైవ్ ఆ టైం కెళ్ళి ఎయిట్ క అయిపోతుంది మళ్ళీ అక్కడ అందరం కలిసి ప్రార్ చేసుకొని ఇంటిక వచ్చి మళ్ళీ విందులు చేసుకుంటామండి సేమియా ఇంకా ఇంటి పక్కన వాళ్ కి అందరికి పంచడం షాపింగ్ అయితే టెన్ డేస్ ముందే చేసేస్కోని ఆ చక్కగా డే వెళ్ళిపోతామండి మాకు ఇదే పెద్ద పండుగ అండి క్రిస్మసే ఎక్కువ పెద్ద పండుగ దీని తర్వాత వచ్చేది ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా మేము గ్రాండ్ గానే ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకుంటాం అండి ఇంకా క్రిస్మస్కీ అయితే ఇంటి పక్కన వాళ్ళకి అందరికి కేక్లు పంచి పెట్టడము ఆ ఇం ఇంకా బిర్యానీ అలా పంచు పెట్టడం అలాంటివి చేస్తున్నామండి
మేమైతే క్రిస్మస్ పండగ విన్నాం కానీ మేమైతే అందగా జరుపుకో తలేదండి తక్కువండి మేము జరుపుకునేది ఇంకా మేమైతే కా సంక్రాంతి పండుగ అయితే చాలా బాగా జరుపుకుంటామండి ఇంకా సంక్రాంతి పండగ అంటే ఇంకా రైతుల పంట పంట అని అర్థం అండి ఇంకా ఆ రోజ అయితే సంక్రాంతి పండుగ రోజు అయితే మేము ఇంకా భో గి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు కలిపే కదండి పండుగ జరుపుకుండేది ఇంకా చిన్న వాళ్ళు పెద్దవాళ్ళతో అందరితో కలిసి బాగా జరుపుకునే పండుగ అంటే ఇంకా సంక్రాంతి త చెప్పుకోవచ్చండి ఇంకా మొదటి రోజు అయితే తెల్లవారు జామున భోగి మంటలు వేసి పాత వస్తువులు అనేవి ఇం వేసి అగ్నిలో వేసి చేస్తామండి ఇంకా చెడు ఆలోచన ఇలాంటివన్నీ వెళ్ళిపోతాయ అని అంటుంటారండి ఇంకా పిల్లలకయితే భోగి పళ్ళు వేస్తామండి మీ సైడ్ భోగిపళ్ళ అనేవి వేస్తారా అండి
మేము కూడా చాలా గ్రాండ్ గా చేసుకుంటాంమండి భోగి ఎప్పుడైనా మాది సంక్రాంతి పండగ ఖచ్చితంగా ఇంటి ముగులు ఇంటి ముందు రంగులతో ఆ ముగ్గులు వేసి వాటిలో బొబ్బెమ్మని అలా పెట్ ఆ పెడతామండి ఆ త్రీ డేస్ కూడా ఇటు చాలా ఘనంగా జరుపుకుంటామండి ఆ ఆ ముగ్గులు వేస్తామ అండి ఇట్లా సంక్రాంతి ముగ్గులు ఉంటా ట్టా కదా ఆ సంక్రాంతి ముగ్గులు వేసేసి కలర్స్ కలర్స్ తో నింపేసి ఇంకా ఫస్ట్ ఆ భోగి కను సంక్రాంతి కనుమ కనుమ రోజు కూడా నా చాలా మంది ఇటు పైన అందరు కైట్స్ అట్లా ఎగిరేస్తా ఉంటారండి అది ఫెస్టివల్ రాకముందే నుండే ఆ పిల్లలు వచ్చేసి పైన అందరూ అనేది ఎప్పటి నుంచి ఎగరేస్తా ఉంటారు ఇంకా మేము సంక్రాంతి రోజు అయితే అయితే సంక్రాంతి రోజు కాకుండా ముందే సకినాలు చాలా ఫేమస్ అండి మా సైడ్ వచ్చి ఖచ్చితంగా కనీసం ఒక దాదాపు టెన్ కేజెస్ అయినా మేము సకినాలు ప్రిపేర్ చేసుకుంటాము ఇక్కడ దగ్గర దగ్గర ఉంటాయి కాబట్టి ప్రతి అందరం కలిసి చేసుకుంటామండి ప్రతిసారి సకినాలు పోయడము అవి అంతా చాలా చదు బాగా జరుపుకుంటామండి
ఇంకా మేమైతే సంక్రాంతి పండుగ అంటే ఇంకా రకరకాల పిండి వంటలు ఇంకా ఓలిగా ఇలాంటివి అన్నం పప్పు రసం ఉ ఆలు కర్రీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటామండి ఇంకా ఆ రోజు మార్నింగ్ కే ఇంకా మనం ఇంటి ముందు ముగ్గు వేసి రంగులతో నింపుతామండి అలాగే గొబ్బిల్లు గొబ్బిల్లు పెడతామండి గొబ్బిల్లు పెట్టంది ఇంక అసలు సంక్రాంతి ముగ్గు వింద అసలు బాగుండదు కదండి చ్చిత అనేది పెడతామండి ఇంకా కనుమ రోజు అయితే ఇంకా పస్తువులను పూజిస్తామండి గోమాతలను పూజించి పూజిస్తామండి మేమైతే
అవునండి
ఇంకా
ఇంకా మా వైపు అయితే ఉగాది కూడా చాలా సెలబ్రేట్ చేస్తామంటే ఎందుకంటే ఆ కొంతమందికి న్యూ ఇయర్ ఎలాగో ఆ తెలుగు అంటే మామూలుగా కొంతమందికి న్యూ ఇయర్ ఎలాగనో ఉగాది కూడా మన తెలుగు వాళ్ళకి అది మొదటి సంవత్సరం అన్నమాట అప్పటి నుండి పండుగలు అన్ని స్టార్ట్ అవుతాయిం అన్నమాట అందికి కే అన్ని రుచులతో కలిపి మనము పులుపు తీపితో కలిపి ఉగాది పచ్చడి చేసుకో కోని ఆ రోజు ఆ సెలబ్రేట్ చెస్ కుంటాం అన్నట్టు ఆ పండకి కొత్త బట్టలు చేసుకొని ఉగాది పచ్చడి చేసి అలా ఆ రుచులను ఆస్వాదిస్తూ ఆ పండుగను మొదలు పెడుతూ దాని తర్వాత తనే అన్ని పడుగలు మొదలు అవుతాయి శ్రీ రామనవమి హోలీ అని అన్ని అన్ని పండుగలు స్టార్ట్ అవు తాయి ఉగాది అంటే మనకి ఎంతో స్పెషల్ కాబట్టి ఉగాది రోజున నా పూజలు చేసుకోనేసి ఉగాదిని మొదలు పెడతాము తర్వాత శ్రీరామనవమిని కూడా సీతారాముల వారి కళ్యాణ్ ణం కాబట్టి టెంపుల్ కి వెళ్ళి ఆ అది సో స్పెషల్ అండి స్వ టెంపుల్ కెల్ అక్కడ వాత్ వాతావరణంలో చాలా మంది అండి ఎంత క్రౌడ్ ఉంటది ఆ రోజు ఇంకా కొంతమంది అయితే చెప్పలేమ్ వేసుకోకుండా కూడా వస్తున్నా నాకు చాలా అది ఇంకా ఇలా ఉన్నార వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి అని ఆ అన్నట్టు అనిపిస్తుందిండి చెప్పలేకుండా కూడా కూడా వస్తారు ఆ రోజు
అవునండి ఇప్పుడు చాలా మంది అట్లా చేస్తున్నండి అలా వెళ్ళకూడదు ఇంకా మేమైతే ఉగాది పండుగ రోజు అయితే ఇంకా తెల్లవారుజాముినే లేచి ఇల్లును శుబా బ్రం చేసుకోని గుమ్మానికి మామిడి తోరణాలు కడతామండి బాగా కట్టి అలంకరిస్తాం మండి ఇంకా దేవునికి పూజలు చేసి కొత్త బట్టలు ధరిస్తామండి ఇంకా దేవాలయాలకు వెళ్ళి ఇంకా పంచాంగ శ్రవణం అనేటివి వింటూ ఉంటామండి
ఆ
ఇంకా ఉగాది అంటేనే మనకి ఉగాది పచ్చడి ఖచ్చితంగా ఉండాలి కదండి ఉగాది పచ్చడి ఇంకా షెడ్రు రుచు రుచులు అంటారు కదండి ఆరు రుచులు కలిసి ఉంటుంది కదండి ఇంకా తీ పి వగరు చేదు కారం ఉప్పు ఇవన్నీ కలిపితే వాగా ఉగా పచ్చడి తయారవుతుందండి వేప వేప పువ్వు వేస్తాము అందులో చింతపండు బెల్లం మామిడి పింధ్యా ఉప్పు కారంం కలిపి పి పచ్చడి అనేది తయారు చేస్తామండి మీ సైడ్ చేస్తారాడి
ఉ కంపల్సరీ చేస్తామండి భక్షలు కూడా చేసుకుంటాం అదే రోజు భక్షాలు కొంచెం కొంచెం గోధుమ పిండి వేసి మధ్యలో ఆ బెల్లం ఇంకా శనగపప్పు నానా పెట్టుకొని అది గ్రైండ్ చేసుకోని మెత్తగా స్టీమ్ అయ్య మోత్తు మొత్తం మెత్తగాయిన తర్వాత వాటి మధ్యలో పెట్టి పూర్నాలు అలా చేసుకుొని తింటే చాలా టేస్టీగా ఉంటన్ చాలా ఫేమస్ ఇటువైపు ఉగాది ప చ్చడి ఇంకా బచ్చాలు అంటాం అండి మీ సైడ్ ఏమంటారో తెలిదు
మా సైడ్ అయితే మేము ఎక్కువగా ఓలిగలు అంటామండి
బొబ్బట్లు అంటారా ఇంకా
అవునండి
అవి కూడా చేస్తామండి చాలా ఫేమస్ అండి మా సైడ్ అలా లైక్ అది హెల్దీ కూడా అండి
అవునండి ఈ రోజు మనం చాలా మ మంచి విషయం ఇయలా పండుగ గురించి చాలా విషయాలను తెలుసుకున్నామండి
ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ